ఏం లేదండి
ఎందుకండి
మీరే చెప్పండి
ఏం లేదండి గొంతు నొప్పేస్తుంది
ఓ ఛల్లా గలికి తిరగదండి మరి
అందుకే అండి వస్తాను మీ వెనకాలే
వచ్చేస్తానార
ఆ అవునండి ఎందుకునకుండా బుద్ధదిగాట్ల కింద
ఉమ్ హు
ఇంక
చెప్పండి
ఏం చేసుకుందమండి ఇప్పుడు
పడి చేేసుకున్నాడి
ఏదో ఒకడికి కాదండి ఇక ఏం లేవు దికు అన్నం చేసుకోవాల
ఏ అదే చేసుకుందాం
తెచ్చుకోవాలండి ఫస్ట్ రైస్ ఎం కాదా అండి వార్డెన్ చూస్తే
ఏం కాదులేండి మీరున్నారుగా
అదా సర్లేగాని
మ్
టైన్ చెపించుకోవాలండి మనము
ఆ పోదం
నేను మర్చిపోతాను నువ్వే గుర్తు చెయ్యాలండి ఇ
ఆ నేను కూడా మర్చిపోయా మీరు గుర్తు చేసారుగా గుర్తుకొచ్చింది
ఆ ఇంకొక అమ్మాయి తిరు కూడా చెప్పండి
ఆ చెప్పాలండి
ఎందుకంటే మళ్ళా ఆ అమ్మాయి కూడా మర్చిపోతే కష్టం అండి ఇప్పుడు వద్దండి ఇప్పుడు ఈ ఇది పట్కొన్ పో
అదే ఈ దిని తర్వాతనే పోదామండి
సరే అండి
ఇంకేం అండి
ఎందుకండి అంత సిగ్గు పడతాండ్రు
ఏం లేదండి అవునుండి అవునుండి
ఇంగేం చెప్పండి నాకు ఎప్పుడెప్పుడు రేపు మా మధ్యాహ్నం అవుతుందా అని ఉందండి
రెపన్నీ ప్లాన్లె అంట ఈ అమ్మాయి లేదండి
లేద అండి మల్ల వస్తాది లేండి అయితే
లేదనుకుంటా స దబ ఎస్తాన ఉండు మే
ఇంకేమండి చెప్పండి ఏవండి ఏమనా చెప్పండి ఏమైనా మాట్లాడండి
ఏముందండి కరేపాకు ఇడ పెడుతన్నా
ఆ పెట్టండి గాలికి ఎగిరిపోకుండ ఉంటే చాలు
ఏమో అది ఎగురుతదో ఉంటాదో చేలీదండి మ్ మ్
ఎగిరితే మీరే పోయి కోసుకొస్తారండి మళ్ళా
ఒకేనండి
ఊ మ్ మనకేమంత ఇంగ్రీడియంన్ట్స్ లేవండి
అన్నం ఫస్ట్ ఆయిల్ ఎద్దాం కర ఆ ఆయిల్ ఏసి కరేపాకేసి ఆయిల్లో అన్నం వేసి అన్నం మొత్తం
మ్ ఆ అ అండి దాంట్లో కారం కల్స్ కొన్ని మనంమన్ అంత ఫ్రైడ్ రైస్లు చేసేంత ఎక్స్పర్ట్స్ కాదండి
చేస్తానని చెప్పాలండి
అంటే వాళ్ళు అలా చేస్తారు మనకంత రాదండి
అలా ఒకసారి ట్రై చేద్దామ అంటారా ఏమంటారు ఫ్రైడ్ రైస్ టైప్ అదానీ ఫ్రైడ్ రైస్ ఎస్ ఎస్ ఓ ఎస్ ఇంకే మాంటె
చెప్పండి
ఉంది అండి
మీ ఫ్రెండ్నీ మిస్ అయిదా అని అంటున్నారు పాపం వెళ్ళిపోయింది
ఎవరు
ఇప్పుడే బయటికి పోయింది కదండి
ఏమో నేన్ చూళ్ళేదండీ అంతగా
అబ్బా
ఉ నాకు తెలీదు
ఓహో
హూ
చెప్పింది మీరే కదండి
అవునండి ఏమోనండి నాకైతే గుర్తుకు లేదు
అబ్బో మీకు ఇట్లాంటిఎందుకు గుర్తున్నాయండి ఉండవు
ఉ ఇంగేమండి
ఇక అమ్మ చెప్పాలండి మీరే
ఏమింటాయి చెప్పండి అంట రేపూ ధూంధామా అంత
ఎందేంది
రేప్ మంచిగా ధూందామా
అవునండి రేపంతా నేను డివోషనల్ గా మారిపోదాం అనుకుంటాన
అబ్బో
అయ్యో మా మమ్మీ రేపు పూజ చేస్తుంది నేనేమో చికెన్ బిర్యానీ కోసం పోతన్నానండి
ఏం కాదులెండి అంటే అది ఇంట్లో కదా పూజ
హ
ఇక్కడేం కాదులేండి
నేను ఉండలేనులేండి తినేస్తానండి స్నానం ఒకటి చేస్త తలా స్నానం
అదే అండి
ఊ
ఇంకా రేపు లెవెన్ కి కదండి
అవునండి
హూ వెళ్దాం వెళ్దాం
ఎల్డమండి
ఇంకేంటండి
ఫర్ట్ సపోజ్ రేపు చికెన్ బిర్యానీ బాగాలేేకుంటె అండి
ఏమో అండి చెప్పలేం మనం
హ
ఏం చేద్దామ అంటారు
ఏం చేయలేమండి కొనుక్కొని వచ్చినాక ఏం చేయలేం తినాలి మూసుకొని ఉ
ఎలాగ అక్కడా లేకుంటె
అది మన సిచ్యువేషన్ అక్కడ ఎట్లుంటే అక్కడ మనం అక్కడ ఉండి ఉడుక్కి తినగలిగితే అక్కడే ఉందాం లేదంటే పార్సల్ చేప్పి తెచ్చేసు కునఫ అంతే అండి ఇకేమండి
అన్ని
ఏం ఉందండి నాకేందైనా మంచి తినాలి అనిపిస్తుంది దంది ఈ రోజు రైస్ కొంచెం బా చేసుకున్నామండి చెడగొట్
ఉహ్మ్మ్ ఫ్యాన్ కడగాలకదండీ
అవునండి కడగాల బయట ఎవరులేనప్పుడు పోయి కడిగేద్దామఅండి
ఉ ఉ అదే బెటర్ అండి
హుమ్మ్ ఇంకేమండి చెప్పండి
చెప్పాలండి మీరే
ఏముందండి నాకు గులాబ్ జామున్ తినాలనీ పిస్తుాంది ఏందండి
మూవిీస్
మూవీసా ఏం లేదండి ఇంకా ఏం చూడలేదు
హూ
మీరేమైనా చూసింటే చెప్పండి
నేను ఏం చూడలేదండి నార్మల్ ఏం చూడబుద్ది కూడా కావడం లే ప్రసెంట్ ఏందో లేయడం తినడం పడుకోవడం వెళ్లడం నే సరిపోతుంది జీవితం అంతా
ఉ నాకు కూడా హాలిడేస్ లో అట్లా అయిపోయిందండి
ఉ ఇప్పుడు కూడా అట్లే ఉంది
అవునండి
నువు అది చెప్తారు వింటాము వాళ్ళు చెప్పిండేది చేసుకొని రాళ్ళ
హ్మ్మ్
తందే
వాళు సరిగ్గా చెప్పను కూడా చెప్పరు కదండి వినడానికి
వాళ్ళతో పెద్ద బాధ అయిపోయింది
అవునండి
హ్మ్మ్
ఇంకేమండి
చెప్పలండి మీరే
ఏం లేదండి
అ
ఇక్కడ నుంచి మీ అక్క కనిపిస్తుందండి
ఏ అక్క ఎవరికి అక్క
అదే అప్పుడు మనతో ట్రైన్లో వచ్చింది కదండి ఢిల్లీ నుంచి
ట్రైన్ లో వచ్చిందా
ఆ ఢిల్లీ నుంచి కలిసినాము వెయిటింగ్ రూమ్ లో
ఓ ఆ అక్కనా ఓకే సౌత అక్కనేనా నను మకా మేకప్ వేసుకో సరిపోయింది అక్క ఏప్పుడు మేకప్ లోనే ఉంటది
రూమ్ డోర్ కనిపిస్తుందండి ఇది
హ
అంటే మనం కూడా కనిపిస్తామేమో కదా
ఆ కనిపిస్తాము తెలీదా నీకు
అంటే మనం ఎప్పుడైనా వంట చేసుకున్నప్పుడు జాగ్రత్త ఉండలా ఆ
అవును నికు తెలిదా
నేను ఇన్ని రోజులు కనిపిదని అనుకుంటున్నా
లేదు కనిపిసాది
క్లియర్ గా కనిపిసంది కబోర్డ్ పైన అర్ధం పెట్టుకొని ఎంత పూసిందే పూసింది పూసి పుసిందే పుసింది మొగానికి
ఎప్పుడు పూస్తానే ఉంటది దాన్ని
ఉమ్ ఆమ్ పక్కన ఇంకో ఆమె ఎవరో కూర్చొంది
ఉహుహు సరిపోయారు వాళ్ళైతే మయ్య ఉదళ్ళ మోఖం పోవాళ్ళ
అందుకే అట్లుంది
అదే
ఇంకేమండే చెప్పండే
మీరే చెప్తారండే
ఏముందండి మాముూలే అండి మాది మీరే ఏమైనా ఉంటే చెప్పండే
మాది మామూలే అండి
నాకు ఇట్లా చూసాన్టే అదేదో మూవీ గుర్తొస్తాంది
ఏది
అల్ శిరీష్ ఓది ఒకటి ఉంది కదా
ఒక్కక్షణమా
ఆ ఆ వాళ్ళు అట్లే కదా చూసేది ఆ మూవీలో
బాగుంటదండి ఆ మూవీ కూడా
అవునండి ఇంట్రెస్టింగ్ గా ఉంటది
మూవీ అది గూడా
అవును
ఉమ్ ఇంకా అండి
ఇంకా మీరే చెప్పాలా
మదేముందండి
ఉమ్ ఫుడ్ క్రైవింగ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయండి
సేమ్ నాకు కూడా ఏవేవో చేసుకోవాల ఏవేవో తినాలి
అన్న అనుకున్నాం ఐటమ్స్సు బిల్ ఎంత అవుతాదొ అండి
ఏమోండి ఫస్ట్ ఏమనా గాని ఫస్ట్ కడుపులో పడల్లండి ఫుడ్డు ఆ తిగుదమన్న ఓ ఓకే నాకు ఫస్ట్ తినేసి
ఓకే అండి మీరు ఎట్లా అయినా నాకు కూడా ఓకే
ఉమ్ ఉమ్
ఉమ్
లేకపోతే తిరిగి తిందాం అయినా ఓకే నాకైతే
ఫస్ట్ తిరిగి మళ్ళీ తిందంలేండి తినింది అరిగిపోతుంది మళ్ళ తిని తినది
ఉమ్ ఉమ్
కొంచెమైనా కడుపులో ఉన్నింద్
చాట్ కూడా దొరకత్ అందండి ఆన్
మొన్న మేము వెళ్ళినప్పుడు పానీపూరి అప్పుడు ట్రై చేసినాం కదా దహిపూరి అవి అవి కూడా లేదు క్లోజ్ ఉంది
ఉహు ఇంకెందుకండి అవ్వన్నీ
అదే కదా అండి సరేలేండి మళ్ళా మాట్లాడదాం అయిత్
ఓకే బాయ్ అండి
బాయ్